హ్మ్మ్ ఎత్ర హలో
మీ ఊరు ప్ పొలాలు కట్టా ఎలా ఉన్నాయ్ బాగున్నాయా
వున్లే ఉన్నన్ మీ ఊరిలో పొలాలు ఎలా ఉన్నాయ్
అదే వర్షాలు వర్షం పడుతుంది కదా కొద్దిగ తుప్పర.
ఉమ్
ఆ దాని గురించి సేలు బాగోవన్ న్నారు
హ్మ్మ్ మా ఊర్లో నిన్న మబ్బుగా వేసింది కానీ వర్షం ఏం పడలేదు. ఎండలే ఎక్కువగా ఉన్నాయ్
ఇంకొంచెం తుప్పుర కింద పడ్డాది మా ఊర్లోనూ దాని గురించి సేలు పాడైపోతాయి అంటున్నారు. ఎండ్లో కోస్తున్నాయి లే ఇవాళ బాగా ఎండగా ఉంది మా ఊర్లో
మ్మ్ మా ఊర్లోనే ఎక్కువగానే ఉంది
ఉహుం
బయట ప్రయాణాలు అవి ఎక్కువగా చేయకూడదు
ఉమ్
మీ ఊరిలో విశేషాలేంటి
ఏముంది హ్మ్ ఈ ఎండలకి కట్టెలు రాలిపేకి ముసలవాళ్ళగు. తట్టుకోలేకపోతున్నారు ఇప్పుడే అంతే ఇలా ఉంది మార్చి లోని మే నెల వస్తే ఇంకెంత ఎలా ఉంటదో
మ్మ్ అవును
మ్మ్ కుండలో నీళు పోస్ పిందెల్ తాగాలి ఫ్రిజ్ వాటర్ కట్ట తాగ్గూడదు మామూలుగాను కుండ వాటరు మజ్జిగా కట్ట తాగాలి
ఆ అవును మేము అలాగే పెట్టుకున్నాం మా ఊర్లో చాలా మంది అలాగే వాడుతున్నార్ మ్మ్
మేము పెట్టుకున్నాం అవి ఫ్రిడ్జ్ ఉంది కానీ మాములుగా అవి వాడతల్లేదు అవి తాగుతున్న తాగే కొలిది ఇదిగా అనిపిస్తుందనేసి.
హ్మ్ అవునా సరే అయితే